హలో
హలో బావున్నారా అం
మేడమ్ నమస్ కారం మేడం బావున్నారా మేడం
ఆ
ఆ బాగునా మేడం ఏం చేస్తుండ్రు మేడం తిన్నారా
ఆ తిన్నాము అండి మీరు తిన్నారా
ఆ తిన్నను తిన్నాను మేడం ఏంటి మేడం ఏ చేస్తున్నారు ఏం జాబ్ చేస్తురు మేడం మీ స్టడీ ఏమైంది ఎంతవరకు వచ్చింది ఏం చదువుకున్నారు మేడం మీరు మీరు ఏం చదువుకున్నారు మేడం
ఎంబీఏ చేసాను సార్ నేను ప్రజెంట్ ప్రైవేట్ బ్యాంక్ లో జాబ్ చేస్తున్నా
బ్యాంకు లో చేస్తున్నారా
ఆ అవును సార్
అవునా ఎంబీఏ చేసి బ్యాంక్ లో చేస్తున్నారు ఆ గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయలేదా మేడంమ్ మరి
లేదండి బిఫోర్ మ్యార కేమా ఎగ్జామ్స్ రాసాను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎగ్జామ్స్ ఏం రాయలేదు
అవునా మల్లా ప్రిపేర్ అయి ప్రిపేర్ అయి ఉంటే బాగుందేమో జాబ్స్ బై చాన్స్
ఎగ్జామ్ రాద్దాం అనుకుంటాన మళ్ళా ప్రిపేర్ అయి
కాంపిటేటివ్ కాంపిటేటివ్ కూడా ట్రై చేయలేదు ఇక మీరు
ఆ అ చేయలేదండి ఒక గ్రూప్ ఫోర్ ఒకటి ఎస్బిఐ దాంట్లో ఒక దాంట్లోనే
అవునా ఎస్బిఐ అయితే క్లర్క్ ఎక్కువయితే వీళ్ళు నంద్యాలను ఎక్కడ ఫేమస్ అంట కద అంటే మామూలుగా
అవునండి ఖచ్చితంగా ఓస్థాధి మా ఫ్రెండ్ కూడా కొంత
ఆ అదే అదే మా ఫ్రెండ్స్ చాలా మంది అక్కడికి పోతే జాబ్ కొట్ట కొట్టకుండా బయటకి వెళ్లరట అసలు వన్ ఇయర్ ఉంటరాట ఇక డిసైడ్ అయ అట్లా ఉంటందట అంటే అంటే ఇక అంటే కోచింగ్ ఒక మూడు నెలలు ఉంటుంది ఆ తర్వాత మొత్తం డైలీ టెస్ట్ లే ఇగ తినడం సుగ అంటే మనం బడికిపోయినట్టు వాళ్ళ పని అదే ఇగా అస్సలు ఇగ వాళ్ళ మైండ్ అం త్త అదే అయ్యి ఉంటదట ఖచ్చితంగా జాబ్ వోస్తాదట. అంత ఫేమస్ అంట నంద్యాల
మనం కూడా అక్కడ పోయి నేర్చుకున్నాక గ్యారంటీ కొట్టేటోల్లం ఏమో బ్యాంక్ జాబ్స్
కానీ ఇప్పుడు టైం అయిపోయింది. గా మేడం అంటే ఆ టైంలో మనకు అంత అవగాహన లేదు చెప్పే వాళ్ళు లేరు మన టైంలో సరే మీరున్న టైం లో ఉందో లేదు కాని మా టైం లో నైతే లేదం
మా టైమ్ లో ఉంది మా జూనియరే నంద్యాలకు ఏళ్ళి బాగా ప్రిపేర్ అయ్యి వోచ్చింది. అమ్మాయి ఆహా కొట్టలేద్ మరి గ్రూప్ ఫోర్లో అట్లా వోచ్చింది. గానీ ఒకట్ టూ త్రీ ఫోర్ మార్కులల్లోనో పోయింది. బీసీ అమ్మాయి కేటగిరీ ఇంకొంచం అదే వేరే కేటగిరీ వాళ్ళకి అయి తే తొందర వచ్చు చేస్తాదీ మనకు కొంచెం
ట్టే మేడం కొంచెం అంటే ఉమ్ ప్రయారిటీ అంటే మెరిట్ ఎక్కువ ఉండాలి. మనకి బీసీ ఓసీ అయితే ఆ ఆ అట్లా
అట్లానే మనం వెనుక పడిపోయినం లేపోతే
కొంచెం వచ్చేది. అదే అట్లా ఆ రిజర్వేషన్ కానీ బేస్ లోనే వాళ్ళు కో కొట్కపోతారు. లేకపోతే మనకే ఎక్కువ వోచ్చేసి ఉంటాయి. ఈ మన ఏరియాలో ఇంకా ఎక్కువ ఉంటది ఆది.
అవునండి అవును
ఏజెన్సీ ఏరియా కూడా ఉందిగా మేడం అది
అది కూడా కలిసిపోతుంది. ఈ ఫారెస్ట్ ఆఫీసర్ జాబ్స్ కూడా బానే ఉంటాయి. అవి కూడా వాట్ వాళ్ళకు స్
ఆ ఫ ఫారెస్ట్ ఏంది మేడం ఫారెస్ట్ గాని టీచర్స్ గాని ఇప్పుడు మా ఫ్రెండ్సే ఉన్నారు. నాతో ఇంటర్మీడియట్ అయిపోయిన అబ్బాయి టీటీసీ చేసిండు. నేను డిగ్రీ చేసి నా వాడికి జాబ్ వొచ్చింది. వాడి మీ ఆల్డు సెటిల్ అయిపోయిండా అండి గ్ అయిపోయింది అయితే నాతో పాటు టీటీసీ చేసినప్పుడు అందరికి జాబ్స్ వచ్చినాయి అప్పుడు టీటీసీ చేసినోడు లేడు కాకపోతే నన్ను టీటీసీ చేయమని చెప్పినోడు లేడు
చెప్పినాను మరి ఎట్లాగే ఫ్రెండ్ తో ఫ్రెండ్ చేస్తాను కాబట్టి మీరు కూడా పాల అయితే బాగుండయి కదా అకాే
మె నంద్యాల పోయింది మరి మీరు ఎందుకు ఫాలో కాలేదు
ఏ మా ఇంట్లో పంపలేదు అందు
ఆ సేమ్ మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి ది బాలేదు అంటే టీటీసీ పోవాలంటే అప్పట్లో ఎంత ఉంది కాస్ట్ టూ థౌసండ్ సెవెన్లో
ఆ టూ థౌజండ్ సెవెన్ లో టిటిసి న ఆహా
సెవెన్ ఎయిట్ లో టీటీసీ అంటే అప్పుడు చాలా కాస్ట్లీ అప్పుడు మామూలుగా డిగ్రీకి అడ్మిషన్ ఫీజే రెండు వేలు మేడం డిగ్రీకి పదిహేను వందల అడ్మిన్ జు ఓసి వాళ్ళకి మ మేం ఓసి ఆ పదిహేను వందలు కట్టడానికే నానా తంటాలు పడ్డారు టీటీసి చేయాలంటే మినిమం ఒక పది ఇరవై ఇరవై ముప్పై వేలన్న ఉండాలా యాభై వేలన్న ఉండాలా కాబ ఉంటది మేడం మరి అది అది తాలా తకు ఎక్కువ యాభై వేలు ఎక్కువ మీకు ఇప్పుడైతే లక్షలాలనే ఉంది అప్పుడు యాభై వేలు అంటే అంటే ఐదు లక్షల అన్నట్టే
అవునా అవునా
ఇప్పుడు లే ఎంత ఉంది మేడం ఇప్పుడు ఫోర్ ఇయర్సా
ఆ ఇప్పుడు టీటీసియా ఫోర్ ఇయర్స్ ఉంది
అవును మేడం ఇయర్ కి వన్ లాక్ కన కాదా హాస్టల్ ను చదువుకోవడానికి మరి ఐదు లక్షలు ఇప్పుడుంది అప్పుడు యాభై వేలు అనుకోవాలి ఎందుకంటే కాస్ట్ అంత డిఫరెన్స్ ఉంది
అవునండి
అట్లా పోయండు ఆయనకి జాబ్ వచ్చ చ్చేసింది ఈ డిగ్రీలోనే ఆయన జాబ్ వచ్చేసింది అయిపోయింది నేన్ డిగ్రీ నా డిగ్రీ అయి ముందే ఆయనకి జాబ వచ్చేసింది
అబ్బ అబ్బ అబ్బ ఏం లక్కమ్మా లక్ అంటే లక్ కాదు
ఆ నాతో పాటు ఒక ఆయన టెన్త్ అయిపోగానే ఆయన పాలిటెక్నిక్ కెళ్ళిపోయిమ్డు నేను ఇంటర్మీడియట్ కెల్లిపో పొయినా వాడు పాలిటెక్నిక్ అయిపోయింది ఎన్టీపిస్ లో జాబ్ కొట్టిండు నా డగ్రీ వచ్చే సారికల్లా
ఆ టాస్కులు టక టక అయిపోయినాయి ఆ లక్ రావాలండి కలిసి వస్తు ఏదైనా అయితది కదా
అసలు లక్కియా లక్కియా అంతెందుకు ఇపుడు నాతోనే సెవంత్ క్లాస్లో నవోదయ ఎగ్జామ్స్ ఉంటాయి కదా నాతో పాటు ఒక అమ్మాయి మా జూ పేరు అంటే సిక్స్త్ క్లాస్ అమ్మాయి రాసింది నేను రాసిన ఆ అమ్మాయి అటు అప్పుడే వెళ్ళిపోయింది నాకు కొంచెం అంత మిస్ స్సయింది ఆమెడాక్టర్ అయిపోయింది ఇప్పుడు ఆ ఇది అంతే ఉంటది అట్లా నాకు చాలా
మాకు మాకు నవోదయ ఫిఫ్త్ క్లాస్ లోనే స్టార్ట్ అయింది మాకు ఆ టూ థౌసండ్ అంటే
అప్పుడు ఏం చేశారంటే క్లాస్ తక్కువ అయినా గాని అట్లా అంటే బాగచదివితే అట్లా పంపీయడం అ చేసారు మేడం లేకపోతే సిక్స్ క్లాస్ అయినా ఫిఫ్త్ క్లాస్ అయినా ఫోర్త్ క్లాస్ అన్నట్టు రాసి పంపీయడం అట్ల చేసారు అప్ పట్లో
ఆ అప్పట్లా అట్లనే చేసారు అవునవును
మంచి నాలెడ్జ్ ఉంటే పంపిద్దాం మళ్ళీ ఒకసారి
ఆ అవునవును మా స్కూ మా క్లాస్ లో కూడా మేమే ఎక్కువ బాగా చదివేటోలం మమ్మల్నే పంపించి ఇ
ఆ ఇప్పుడు ఈ సంవత్సరం మీరు రాలేదు అనుకోండి మీకు మళ్ళ నెక్స్ట్ కూడా పంపుతారు మల్ల ఫిఫ్త్ అనే చెప్పి అంటే ట్రై చేద్దాం మంచిగా తే పంపిద్దాం ఆ మంచిగ చదువుతుందిగ ఆ అమ్మాయి అనేసి అంటే చదువులో ముందు ఉంటే వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళు అట్లా అమ్మాయిని ప్రోత్సహిస్తా ఇప్పుడెళ్ళియింది మంచిగా డాక్టర్
డాక్టర్ అవకాశాలు అందుకే ఇప్పుడు మల్టీ టాలెంటెడ్గా చేస్తున్నారు కదా వర్క్లని
ఏది ఒకటి స్థిరంగా లేదు క మేడం ఒక జాబ్ అంటు ఇప్పుడు నాది ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది పీజీ చేయలేదు బిఎడ్ చేసిన ఉ బిఎడ్ చేసి ఇక ఇప్పుడు టీచింగ్ జాబ్ లేదు ఏం లేదు ఆఖరికి వచ్చేసి ఆపరేటర్ పోస్ట్ చేస్తున్న నేను సిస్టమ్ ఆపరేటర్ చేస్తున్న ఆఖరికి నేను సిక్స్ మంత్స్ నేర్చున్న కోర్సు నాకు ఇప్పుడు అన్నమ్ పెడుతుంది ది. నేను ఐదు, పదిహేను సంవత్సరాలు చదివిన స్కూ. చదువు నాక్.
ను చ ఆ చదివింది, ఏది నేర్చుకున్నది ఎక్కడికి పోదు కదా అండి. గానే.
అదేలేండి మేడం, ఆ ఆ మనం పదిహేను సంవత్సరాల్. ఎంతో కష్టపడి చదువుకున్న ఆ చదువుకు నాకు అన్నం పెట్టట్లేగాని, ఆరు నెలలు నేర్చుకున్న కోర్సు నాకు అన్నం పెడుతుంది.
అది కాదండి, అది నేర్చుకోవడం వల్లేగా ఇద్. అది కూడా నేర్చకోగల్గాలి.
ఆ అదే ఇగ సరే ఇగ అట్నీ అనుకోవాలే. అదే అది కూడా కరెక్ట్ లేండి మీరన్నద్. గాని. చూసే దాల్లకే అట్లా ఉంటదాంటే డిగ్రీ చదివినవ్, గీజాబ్ జెత్హ్. అంటారు కానీ ఏం చేస్తాం ఏ జాబ్ లేనప్పుడు ఏదో ఒక జాబ్ అని. చేసుకుంటూ ఉంటాం.
ఓ ఓస్తాయి లే కల్సి ఓచ్చే రోజుల్ ఓస్తాయి లే. ట్రై జేపియ్యారు మరి ఏమైనా ఎగ్జామ్స్ రాపియ్యారు.
లేదు మేడం ఇంకా మనకి అబ్బో కష్టం ఇగా, ఆ చాలా కాంపిటీషన్ ఉంది. ఇదే అయిపోయింది ఇప్పుడు కాం. టేషన్ అసలు మనం అందుకోలేకపోతున్నాం. ఎక్కువ అంటే డైలీ వాళ్ళు రెగ్యులర్గా స్టడీ చేస్తుంటారు. మనకో టైం ఉండదు, నేను మార్నింగ్ వెళ్తే సిక్స్, ఫైవ్, సిక్స్ అవుతుంది.
ఆహా లేదు లేదండి, సేమ్ మీర్ అన్నట్టే ఒక అతను ఒక థర్టీ టూ ఇయర్స్. ఉంటాయి. తను బ్యాంక్ లోనే జాబ్ చేస్తారు, మా బ్యాంక్ లోనే.
ఉహుమ్.
ఆ స అంటే మ్యారేజ్ అయింది. ఒక ఇద్దరు పిల్లలు. ఎంత కష్టపడతాడంటే వర్క్ ప్రెజర్ అయితే గోరం ఉంటది ప్రైవేట్ బ బ్యాంకులల్లో. మార్నింగ్ నైన్, మార్నింగ్ ఎయిట్. థర్టీకి వెళ్ళిన మనుషులు, మళ్ళీ ఈవినింగ్ సెవెన్ థర్టీ, ఎయిట్ కి వస్తారు. వాళ్ళు ఎట్లా చదువుతారండి, ఇంటికెళ్ళాక అన్నం తిని అక్కడ ప. ఇక్కడ పడేసి, దబ్బ దబ్బ బుక్కులు పట్టుకొని చదువుతానే ఉంటాడు ఆయన నై. టావుట్ చేస్తాడు, ఎర్లీ మార్నింగ్ చదువుతాడు. చదివి చదివి, ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడ్ లో జాబ్ ఓచ్చింది. ఆ సార్ కైతే.
ఏంటి జాబ్ ఓచ్చింది, ఏ ఓచ్చినా జాబ్ ఏంటి.
బ్యాంక్ ఆఫ్ బరోడా లో, అసిస్టెంట్ మేనేజరు.
ఇప్పుడు చేసేది ఏంటి ఆయనా.
ఇందులో అసిస్టెంట్ మేనేజర్, కానీ ఇది ఆ ప్రైవేట్ జాబ్ కదా. ప్రైవేట్ బాంక్, అదే గవర్నమెంట్ బ్యాంకు.
ప్రైవేట్ దాంట్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తూ ప్రిపేర్ అయ్యి
ఆ కొట్టాడు చూసిన ఎంత
అదే లేదు గాని కొంచెం ఉండాలి దాని కూడా అంత ఓపికగా ట్రై చేయాలి అది కూడా కరెక్టేలే కాని
మళ్ళా మార్నింగ్ పూట వాకింగ్లు కూడా తిరుగుతారు వాకింగ్స్ కూడా వాళ్ళు
అదే కొంచెం దాని మీద అంత తే బలంగా దాన్ని ఓన్ చేసుకొని ఉండాలి కాని ఇగమనకు అసలు అ కొంచం విరక్ క్తి లాగా వచ్చేసింది ఎందుకంటే ఇన్ని చేసి చేసి అసలు ఎంద్రాబాబు అనే అంత విరక్తి లాగా వచ్చేసింది అందుకు కోసారి అటువైపు ఆ ఆలోచన చే
ఆసక్తి చూపిలేదేయ మరి
లేకపోతును ఎందుకంటే కొంచెం అన్ని చాలా ప్రయత్నాలు చేసిన చేసి అన్ని విఫలమయే వారికు చాలా ఇబ్బంది అనిపించింది ఇక ఏమో నాకు ఇదినే అని అట్లనుకోవాలసతాంది ఒక్కొక్కసారి ఇగ
రి ట్రై చేయండి టడ్రై చేస్తే ఏదైనా దొరుకుతుంది
కొన్ని కొన్ని ట్రై చేస్తున్నాం గానీ ఇంకా
చిన్న చిన్న పోస్ట్లకై నా ట్రై చేయండి చిన్న చిన్న పోస్టులకైనా ట్రై చేయండి
డం అవి చేస్తున్నాం కానీ ఇప్పుడు అసలు ఇక జాబు కూడా పడట్లే క మ ఒకప్పుడు ఉన్నంతలాగా ఇప్పుడు లేవు కూడా తగగిపోయినాయి ఇక జాబ్ లు
ఇప్పుడు ఇప్పుడు మన సర్టిఫికెట్లు ఆన్లైన్ లో పెట్టుకుంటే తెలుస్తాయింట అండి మనకి టి ఎస్ పి ఎస్ పి ఎస్ లో మన సెర్టిఫికే
అదేంటంటే మేడం టి ఎస్ పి ఎస్ సంబంధించిన ఏమై గవర్నమెంట్ పోస్ట్ పించినప్పుడు మనం దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళకుండా ఓటిఆర్ లో అప్లోడ్ చేసుకుంటే అవి ఆఐ డి నంబర్ కొడితే ఆటోమటిక్గా మకు అప్లయి పోతది మనం ఇవన్నీ అప్లోడ్ చేయకుండా అంతే దానికోసం అది అంతే మేడం సరేలేండి మేడం చూద్దాం
చూద్దాం మనకు కూడా వస్తది వస్ ట్రై చేయాల్సింది వస్తది మనం దలుచు కుంటే ఏదేనా సాధ్యమవుతది
ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఓకే మేడం